హలో
హలో హలో ఆ ఎవరు ఆ నేను మాట్లాడుతున్నా అండి బాగున్నార నా పేరు అల్లి లావణ్య ఆ అల్లి లావణ్య
ఒకే అండి చెప్పండి
అంత బాగె నా అండి
బాగున్నర
ఆ బాగున్నామండి. ఏం చేస్త టుంన్నా
ఏం లేదండి. ఈవినింగ్ అయింది కద ఫేస్ వాష్ చేస్తున్న
అవునా అండి‌ ఏం లేదండి ఖాళీగనే ఉన్నా సో మీతో మాట్లాడాలని ఫోన్ చేసిన.
అవునా.
అక్కడ ఏందండి. గొడవ జరుగుతుందా. మరి ఏదైనా చుట్టాలు వచ్చిరా. ఏంది బాగానే మంది ఉన్నారు.
వేములవాడకు వెళ్లి. ఒకసారి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం. తిన్నారు. సో అందుకే
ఆహా మీకు చెప్పిండ్ర
చెప్పలేదు. వాళ్ళు యాదో
అవునా.
హమ్ వాళ్ళ కోడలు ఉన్నద అ అందులో కోడల
కోడలు
అంత సౌండ్ వినిపిస్తుందయి తే మరి ఏందా అని అంటున్నా.
అలానా
ఉం ఇంకా ఏంటి విశేషాలు.
రండి చెప్పాలి. మీరే కాల్ చేశారుగా.
ఆ ఇంకా. మరి ఈవినింగ్ అయింది కదండి ఏమనా స్నాక్సా టీయా మిల్కా
ఇంకేం లేదండి నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నా అయితే ఇక టైం ఏ ఉండట్లే వ చాకా అదే తెిచ్చింగేయడం వర కాదేసలు ఫుల్ బోర్ అ పితాందిగాని ఇక మన బ్లౌజ్ మనం స్టిచ్ చేయ్యాలంటే కుట్టుకోక తప్పదు కదా అందుకోసం వెళ్తున్న మా సిస్ కూడా వచ్చింది ఇడి
ఆహా చిని పయాల
ఆ
ఇంకా చెప్పండి ఫేస్ ఫేస్ వాష్ లో ఏమనా వాడదారా అండి మీరు
వాడుతాం అండి అదేంటి మామాయత్
అవునా డాటైన కీ వాడం ఆమెను డాటం కీ వాడుతామండి మస్తు ఆ మాయిచర్ ఉంటది ఫేస్ బ్రైట్ ఉంటదండి గ్లో ఉంటది
ఉం
ఇంకా అండి సీరమ్స్ ఏమన్నా మాయిశ్చరైజర్స్ ఏమన్నా వాతారా
నేం వాడాండి
అవునా న్యాచురల్ బ్యూటీయా అండి అ మీరు
ఉం ఎప్పుడైనా నా ఇటు ఫేస్ ప్యాక్ ఏసుకుంటా శనగా పిండి పసు పు పెరుగు
మీ చెల్లె అండి మరి మీ చెల్లె ఏమన్నా వాడుతదా మరి నచురల్ బ్యూటీ నేనా
చే సౌకులాడి చిట్టెమ్మ నే ఇంక నేనే తక్కువ
అవునా పాపం అయినా ఇంట్లో చిన్నోళ్ళ అంటే మినిమం ఉంటది కదా అండి పూగులకు
ఇంకా మరి ఏం మీకు పిల్లలు ఉన్నారా
అప్పుడున్నాడు బాగున్నా బాబా
సిక్స్ ఇయర్స్ ఆ. ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఏం స్టడీ.
యుకేజి
అవునా ఆహ ఇంకా మరి బాయావుతాడా
హ్మ్ సదుతాడు
హు హుమ్! క్లాస్ ల ఫస్టా మీలాగనే లాస్టా మీరు ఫస్టా లాస్టా ఆ ఆ
నేను సదుకోన్ నా కోడు
అవునా మరి మీ ఆయన అవును మీ ఆయన మరి లాస్ట్ ఒకే పోనాడు ఎవరం ఎవరండి పోనాడు అంటున్నార్ హు హూమ్ ఎవరితో చెప్తున్నరండి నాతోనేనా
కాలు మా ఆంటీతోని ఏం లేదండి కాలిగానే ఉంది
అవునా మీ అంటి ఏమైనా బ్యూటీ కోసం వాడుతద సి
వదిలేసి చూద్దాం నో బ్యూటీ బట్టలు ఉతుకి
ఆ హా ఏ హు హు
లేరంట నా
అంతేనా
హుమ్
మరి డైరీ ఏం చేస్తున్నారు
ఉమ్
డైలీ ఏం చేస్తున్నారు
ఏంజెయ్
ఇంకా అంత మంచిదేనా
అంతా మంచిదే
మ్ మ్ మీ జుట్టు పొడుగుంటదా అండి పొట్టిగుంటదా అవునా
ఆ
ఈ మధ్య పొడుగు జుట్టుంటె కష్టాల్ అది ఇది అని చెప్పి చెప్తున్నానండి మీరేం నమ్మి హెయిర్ కట్ జేసుకోకండి
ఒటి దిరిగి పోతున్నవే కన్నాప్ప ఇంకా మరి ఏం చేస్తున్నారండి అని ఏమో సౌండ్స్ ఓస్తూ స్తున్నయ్
ఏం లేదండి స్టిచ్చింగ్ చేస్తా అని కూర్చున్నా ఓయ్ అవును పోదాం పోదాం ఇడ్లీ అంటా పెట్టి పోదాం ఆగు ఇగొ సారికక్కతె ఏమో నేన్ చూడ్లే అవునండి మాట్లాడతారా హాల్లో ఇగో ఆంటీ ఏం ఆంటీ మాట్లాడూ ఇంకా
హె నా హె నాని బావునవా
నా పేరున్నికెలా తెలుసు నువైతె మాట్లాడు నేన్ చెప్తా పొట్టి పోసాన్న మాట్లాడతలేదండి మా బాబుకు సిగెక్కువండి
ఏమన్నా ఆడపిల్లనా అండి మీ బాబు
ఆడపిల్లండి నేను అమాయి బుడోనికి స్వీట్సు అన్న తినుడు ఎక్కువా ఇష్టం
ఆహ యూకేజి చదువుకుంటున్నాడు డు ఆ మాత్రం తెలవదా అండి అయ్యో పాపం చూడడానికి వినడానికి మంచిగనే మాట్లాడ
చూడ్డానికి బానే ఉంటాడు ముద్దుగా ముద్ద్దపప్పు లెక్క చూస్తారా ఏం లేదు హోంవర్క్ రాయి అంటే మెల్లగా కంప్లీట్ అదే చెప్తాను నాగుతావా పూర్తి చేయకముంద అంట పూర్తి చేసి ఇప్పుడే తిరిగి పోయచినుడు
ఆహా హోమ్వర్క్ మంచిగా చేసిండ అండి చెప్పండి హోంవర్క్ చేయకపోతే నేను చూసుకుంటా
చెప్తా ఇగ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు చెప్తావాడి సంగతిగా వీళ్ళకి ఏప్రిల్ లో ఉన్నాయండి ఎగ్జామ్స్ మార్చ్ లోనే ఉంటాయి
అవునా స్పెషల్ క్లాస్ ఏమనా ఉన్నాయా మీ అబ్బాయికి ఆ చెప్పు బాబు ఏం చేస్తున్నావు బాగున్నావా
నీ మొఖం మాంచ్ కాదు ఆంటీ కదా మాంచ్ లెక్క ఇన వాడతాందా మాంచ్ అంటే వాళ్ళ పి
ఆహావల పిన్న ఆ వల్ల పిన్ని ఏం చేస్తాద అండి
ఏం లేదు కాలేజ్ల తిరుగుతది ఏ ఎలేత పొడ ఆగు ఇ బ్లౌస్ ఇస్తా మీనా వాల్ల మమ్మీకి చెవు
ఆహా ఆహా మీరు గిరాకీ కూడా వాడతారా అండి బానే స్కిల్స్ ఉన్నాయండి మీలో
పన చి నే నేవని ఇంకా
ఆహో అహో మరి ఏటో వెళ్దామని గొడవ వేస్తున్నానండి మీ బాబు రైస్ గ్రాండ్ చేయడానికి చెప్పించుకోవడా నికి వెళ్దాం అని ఆహా అయితే బయట కుక్కలు బాగున్నాయండి మీ బుడ్డబాబు ను వట్క ఓ కండి మరి
పట్కవోను
ఆహా ఇంకా మరి ఓకే మే మ్ థ్యాంక్ యూ
ఎన్ని మినిట్స్ అండి
ఓకే అండి అప్పుడప్పుడు ఫోన్ చేయండి ఆ ఒకే అ
సరే